లో గుడ్ మార్నింగ్
హలో గుడ్ మార్నింగ్ అండి
ఉహు ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పని అయింది ఉ ఉ అవునండి ఇప్పుడే కొంచెం తిని పనుండి చేసను మీరేం చేసారు
నేను నీతోటి మాట్లాడుతున్నా
అవునా ఓకే ఓకే అయిపోయిందా టిఫిన్
ఫాస్టింగ్
ఆ ఆ
ఒక్కపోద్దు ఓకే ఏం తిన్నారు మార్నింగ్
నీ వాయిస్ వినబడతలేదు కొంచెం గట్టిగా మాట్లాడతారా అండి
చికెన్ మేడం
అవునా కొంచెం సిగ్నల్ రండి
ఓకే ఓకే
సిగ్నల్స్ లెవ్వు
అ
నేను సేమ్యలు తిన్నాను ఈరోజు
ఆహ మీ మమ్మీ ఏం చేస్తుంది
మా మమ్మీ మా మమ్మీ బయటికి వెళ్ళింది ఇప్పుడే ఇంకా మరి మీరేం చేస్తున్నారు మీ మమ్మీ ఏం చేస్తుంది
మా మామీ ఇప్పుడు స్నానం చేస్తుంది
అవునా ఇంకా పని అయిపోయిందా
అని అయిపోయినాయి
హ కమ్మాయి దక్కేసుకుంటుండ్రా పండుగకి
అప్పటి వరకు వేసుకుంటా
అవును వేసుకోండి బాగుంటది నాకు కూడా పండుగకి మైదాకిసుకోవాలని ఉంది
అవునా వేసుకోండి ఫోన్ లో చూసి
ఆ
ఫోన్ లో చూసుక ఫోన్ లో చూసుకొని వేసుకోండి
అవునిగా వేసుకోవాలి
అ
ఇంకా మరి నిన్న ఇఫ్తారీలో ఏం తిన్నారు
నే ఏం తినాలా అండి బయట నుంచి తెప్పించుకున్నాం ఫూ
అవున బయట నుంచి ఏం తెప్పించుకునారు ఫ్రూట్
సమోసా
ఇంకా మహబ్బత్ షెబ్బత్ బాగుంటేది కదా
ఆ కానీ ఒసారి ట్రై చెయ్యాలి నేను చెయ్యలేదు ఇప్పటి వరకి మీరు చేసిరా
లేదు నేను కూడా
అరే ఎలా రెసిపీ ఎలా చెయాలి
అది పచ్చి పాలు ఇంకా మన ఖర్బు తర్బూజ్ ఇంకా అదీ రెడ్ కలర్ది ఉంటది కదా
ఎరుకోచ్చా
రూహబ్జా రూహబ్జా ఇంకా మన ఇవీ దాని గింజలుంటాయ్ చూడు
ఆ ఓకే ఓకే
ఆ ఆ గింజలు వేసి దాంట్లో ఆయ్ ఐస్ ఐస్ పెట్టాలి ఫ్రిడ్జ్ లోకం ఆ ఐస్ క్యుప్స్ వేయాలి బాగుంటదీ
చేయాలా మరి
నేను కూడా చూసా మొబైల్ చూసా కానీ ట్రై చేయలేదు నేను కూడా చేస్తా మ డిడాడీ చినంక చేద్దాం అనుకుంటున్న
అందర్ ఉంటె మంచ్గుండద్ గదా
ఆ బాగుంటది ఇంకా మరి ఈ రోజు ఏం ఎకిచ్కుంటారు
తన్ళలు ఇరో తనా తనాల్ మ్ హా బొబ్బర్లొ ఏమొ టా
బాగుంటది కాన్ ఆహా నిమ్మకాయ రసమ్ వేసి తినాలి బాగుంటది మ్
ఇంట మరా స
మికు ఏమంటె ఇష్టం
నాకు సమోస
సమో ఫ్రూట్స్ ఆ అ
గ్రేప్ గ్రేప్
గ్రీప్సా ఓకె నాయిస్ ఇంకా మరి ఏం చేస్ నాకూ ఏం లేదు ఏద్ నచ్చతే అదే తింట
మీ తమ్మడ్ పోయిండా స్కూల్కి
మ తమ్ముడు పోలేదు స్కూల్ కి ఈ రోజ్ సైకిల్ బాలేదు తనది
మ్ హ్
పోలేదు
మ్
మ్ మరి మీరు ఏం చేస్తున్నార్ ఇప్పుడు
ఇప్పుడు నేను ఏమి లేదు మీతోనే మాట్లాడ్తున్నా మా మమ్మీ డ్రెస్ పా మా మమ్మీ కుడుతుండి ఇప్పుడే
ఓకే మీరు చూస్తున్నారా మీరు కుడ్ మీర్ కుట్టరా
కుట్టగాని నాది నేనే కుట్టుకుంటా
ఔనా వావ్
మంచిగా ఉ నచ్చదు అలా అనిపిస్తది నాకైతే టె నాది నేనే పర్ఫెక్ట్ చేసుకొనీ ఆ తర్వాత వేరే వాళ్ళది కుడతా అనీ అనుకుంటున్నా
మీకు వస్సది కదా పర్ఫెక్ట్
మ్ వస్తది వస్తది మమ్మీది కొట్టాన నేను బయట వాల్ది కొట్టాను
ఓకే నైస్ ఇంట్లో మమ్మీది కుడతారు
మమ్మీ బయట వాళ్ళది కుడతుది ఫ్రెండ్స్ రిలేషన్ వాల్లది
అవునా
మమ్మీది కుడతా
ఆహా ఇంకా మాది ఏం చేస్తుండవు మీ డాడీ వాళ్ళు డ్యూటీ కి వెళ్ళారా
ఆ డాడీ వెళ్ళిపోయిండు తమ్ముడు కూడా వెళ్ళిపోయిండు నేను మా మమ్మీ ఉన్నాం
అవునా ఇద్దరు ఉన్నారు ఎండ బాగా పడుతుంది బయట
అవును నిన్న అయితే బాగానే ఉండే
అవును ఇప్పుడు కూడా నేను వాటర్ పట్టేసరికి తిప్పుతాంది ఇట్లా బాగాంత అమ్మా ఇంకా మీరు కొలరులు చాలు చేసారా
ఆ చేసాం ఇ ఒక్క పొద్దులు కదా చేయకుంటే ఎలా
అవును అమ్మ ఒక పొద్దు ఉంటే ఎట్ల అయినా కులరు కావాలి కులర్ లేకపోతే నడవది
ఆ
చెల్లగుండలీ లోపలా
మ్మ్
మరి మీ డాడీ వాళ్ళకి ఏం వండారు ఏంటిది
మా అమ్మకు సాయంత్రం ఇస్తారు ఇయ్యండి
మా మమ్మీకి సాయంత్రం ఇప్తి ఈ రోజు డాడీ వస్తుండ్రూ బయట నుంచి ఏమైన్నా తీసుకొస్తా అని చెప్ ఆ
ఆ ఒకే
హ్మ్‌ ఈరోజు డాడీ వస్తుందు బయటికి వెళ్ళారు కానీ ఒకరికేతే ఈరోజుచేస్తుండ్రూ వచ్చాక ఏమన్నా తీసుకొస్తే ఆ దేస్తాది నాకు హలీం తినబుద్దు అవుతుంది అయితే మా డాడీకి చెప్పాను తీసుకురండి అనేసి ఆ మటన్
మటనే మంచిగా ఉండదు చికెన్ అంతా మంచిగా ఉండదు
కానీ నేను చికెన్ తిన రాదు కదా ఇప్పుడు నాకైతే చికెనే బాగా ఇష్టం ఇష్టం కానీ ఇప్పుడు నేను చికెన్ తినరాదు
హ్మ్ కానీ మటనే టేస్ట్గా ఉంటది
అవును మటనే టేస్ట్ ఉంటది
నిన్న మా పక్కా ఆంటీ ఉంటది ఆమె చేసి పంపింది
అవునా ఇంట్లో చేసిందా
హ్మ్
మీకొచ్చా ఇంట్లో చేయడం
మొన్న చేసినాం కాయ్ మటన్ చేసినాం నేము అంతఅండి అన్ని పప్పులేసినం కొన్ని కొన్ని వన్ కప్ అన్నట్టు
అవునా ఇంకా దాంట్లో ఏమేంమేం కావాలి
అన్ని పప్పులేయ్యాలి దాన్ని ఉడక పెట్టుకోవాలి మంచిగా
అవును మంచి ఎన్ని చీటీలు కావాలి
ఆ త్రీ ఫోర్ అయితే చాలు
ఓకే
ఫాస్ట్ అయిపోతది కద అది
అవును మొత్తం అవును
తర్వాత మటన్ కూడా అలాగే చేసుకోవాలి మసాలాలు వేయాలి దాంట్లో
నో సౌండ్
కొత్తిమీర మిరపకాయలు అన్నీ
బాగుంటది అవును
వేసుకుని తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి వాళ్ళు
ఉ
వేసి మంచిగా కుకింగ్ చేయాలి
కుకింగ్ చేయాలి ఓకే బాగుంటది కదా మరి ఇట్లా
పప్పుల మటన్ ఒక్క దగ్గర చేసి మిక్స్ చేయాలన్నాడు
కలుపుకోవాలి
మంచిగా కలుపుకోవాలి ఆ
ఆ
కొంచెం నీళ్ళయాలి లేకపోతే అది మటన్ నీళ్ళు ఉంటది కదా
అవును ఆ మటన్ నేను యూట్యూబ్ లో చూశాను మటన్ తను వెళ్లి తను
కానీ ఒక్కొక్కసారి మొత్తం ఇగ దగ్గరకి అయిపోతది కదా నీళ్లు తక్కువ వేస్తామని అతే నీళ్ళు వేసుకోవాలి లేకపోతే అది వేసుకోవచ్చు
ఓకే మరి మీరు చేసారు మీకు ఇలా నచ్చింది అది
మంచిగానే ఉంది ఫస్ట్ టైం ట్రై ఫస్ట్ బెటర్ అండి
ఫస్ట్ బెటర్ అండి నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తే మాకు కూడా పంపియండి
ఓకే పంపుదాం లేకపోతే మీరే రండి మా ఇంటికి అడ్రస్ పంపుతా నేను
ఓకే వస్తస్తాం ఇంకా మరి ఏం చేస్తుంది మమ్మీ డ్రెస్సెస్ కోడుతుందా
మా మమ్మీ కట్టించేస్తుంది ఇప్పటి వరక అయితే
ఓ ఇప్పుడు రంజాన్ పండుగ బాగాగిరాకుంటది మీ మమ్మీ
అవును మా ఫ్రెండ్ ఉన్నది ఒక్కతే ఆమె ఆమెకు మొన్నంచిప్పందింది ఆమెద కొడుతుంది పట్ట్యాల శల్వార్
ఓ నైస్ నయిస్
కలర్ బాగుంది వైలేెట్ కలర్
కలరా
కలర్ బాగుంది డ్రెస్ ది
ఓహో అవునా
మీది అయిందా షాపింగ్
లేదండి మాది ఇంకా కాలేదు చేయాలంది
ఉ హు
ఉ ఇక అవే ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి అవి వేసుకోవాలి ఇంకా అత్తమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా కదా అవి ఉంటే
ఎప్పుడొస్తున్నారట మరి
ఏమో ఇంకా చెప్తలేరు ఏం సరిగ్గా చెప్తే బాగుండే ఏమన్నా మేము కూడా ఆ అవును చెప్పకుండా వస్తే మళ్ళా ప్రాబ్లం అనేసి మమ్మీ ఒక ఇప్పుడు ఈ రోజే మొత్తం వీళ్ళ మొత్తం శుభ్రం చేసి
ఆ ఏం చేస్తుంద ఏం చేస్తారు మరి మీరు
వాళ్ళ వస్తే బిర్యానీ ఒక పొద్దులు ఉంటారు కదా
ఊమ్
ఇగ ఇఫ్తారీ పార్టీ చేస్తాం
మా ఫ్రెండ్స్ ఆల్ వత్తరా మరి